నేను ఆల్రెడీ మీకు పైసలి చినా అట్లెట్ల అయిపోతాయి. మ్ అవే ప్యాప్ అనుకొని సోయ్ ఉండాలి చిన్న ఆ బొయ్ బేమొ పులుసు అయితుంది జరా దూరంబెట్టుచో నీకు సోయి ఉండాలి.
అది ఫైవ్ రూపీస్ షాప్ బంద్ ఉం
అ సాయి రప్పసంటంది కే నాకు అవన్ని తెల్వ చిన్నదిగ చేంజ్ లేదు అంతే
మ్
ఆ
అటుకూసోవా కొంచెం ఓకే
ఒకే
ఉమ్
తున్నాయి ఎన్ని
మీ డెడీ ఫోన్ కదరా? తున్నాయ్ చిన్నా చిన్నా వినిపిస్తుందా? ఓకే కంటిన్యూ గో గో ఫార్ అండ్ లిసన్ ఓకే మ్ ఫోన్లొ యాప్ ఉంది డిలీట్ చేయకు సరేనా కాదు నైట్ డూటి అని వచ్చినావ మందిరమె ఓయమ్మో పైసల్లేవురా నాయనా అంటే ఎప్పటికి ఇదే ఉంటది మనకి పండుగలకి ఆ ఇంగ నువన్నీ ఉగాది అవన్నీ పేర్లు పెట్టకు ఏ పండుగకుంటది సక్కగా నువ్ మాట్లాడాలి చిన్నా
ఓహొ ఏం చేస్తున్నావు అమ్మయ్
అదే ఇబు ఫోన్ ఫ్రెండ్ వేసుకున్నాను కదా యాప్ లా దాని గురించే మాట్లాడుతున్నాం అనమాట ఓకే యు హవ్ టు టాక్ సంథింగ్ ఓ కే డోంట్ బికామ్ ఉ ఆ అ ఆ అని కాదు సరేనా మ్
డేటుడే
ఆ, మై డే వాజ్ ఓకే గోయింగ్ టుడేఐ వెంట్ ఫర్ ఎక్జామ్ అండ్ ఐ రోట్ డోంట్ ఆస్ కబోర్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓకే
కే
డోంట్ ఆస్క్ అబౌట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ లైక్ నన్యాచురల్ కెలామిటీస్ ద ఆర్ వి వి కెన్ టాక్ అబౌట్ వెదర్ వెదర్ వెదర్ ఇస్ ఈ కాజ్ ఇలా ఈ సమ్మర్ లో వర్షం పడడం ఎంది చిన్న నాకు అర్థమయితలేదు అసలు
నాకుడా ఏసుకోవాలి ఎస్ మేడం తు వై థిస్ వెేరు మేటర్ ఇస్
ఆ హాట్ హాట్ ఉండాల్సింది కూల్ కూల్ అయిపోతుంది మనం ఫ్యాన్లు చేపియక బాధలు పడుతు
ఇ
వాట్ ఈస్ ఆల్ దట్ కచరా ఇన్ ఇయ నోస్ అండ్ ఇవత్ త్రూట్ ఆ
ఐ డు నో
వాటెన్స్ యు ఆర్ ఇటింగ్ ఆల్ రబ్బిష్ నాన్సెన్స్ ఆన్ ద రోడ్ సైడ్ ఐ థింక్ ఆ యూ టేకింగ్ చిలర్ అండ్ ఈటింగ్ చిల్లర ఫు
డాడీ ఫుడ్డు పెట్టమను అది చేయమను చెప్పు అది ఉ
చిన్న నాకేం అర్థమయితలేదు పరేషాన్లు ఇవన్నీ
హ్యాండ్స్ ఆర్ నైస్ నో
ఆ ఒకే నైస్ బట్ వై దిస్ కపటాస్ నోడ్ది రే దిస్ లైక్ దిస్ థింగ్ నో ఆ ఇన్సైడ్ రే ఇన్సైడ్ కప్ లేదు ఎందుకు అట్ అట్లా మనకి ఆ రూమ్ లో మన రూమ్లా ఫస్ట్ నుంచి లేదా ఉంది అది ఇక్కడ వచ్చింది కదా
ఆ
అవును కప్పు ఒకటి ఫ్యాన్ కి లేదా ఓ కే పాత ఫ్యాన్ కి ఉండే కదా మళ్ళీ ఒక దీస్ దానికి వాడుకోవచ్చా అయితే దాని మొత్తంగా ఉండలేదా
కాదు మామ అది ఎందుక పెతేరుంటే డైరెక్ట్ విష ఉలకి
ఎందుకు ఉ ఉ ఉహు ఊకె ఈ కాల్ షుడ్ బి క్లారిటీ ఆస్కింగ్ టు నో షౌట్ యూ ఆల్ యు యూ యూ మన్ ఏ ఉండని తి తినాలి మళ్ళా రొట్ట తినద్దా రోటిది తిన్నదే తింటదా
ఇంకా నథింగ్ చిన్నా ఇంకా చెప్పాలి ఆ యాప్ పిన్నేసుకుంటే మసము మాట్లాడొచ్చు కానీ ఏమో వేసుకుంటదో లేదు హు
పది చేస్తుంది తెలుసు అక్క
డ్రైస్ లేవు ఏం లేవుచ్ నాకు ఆ తాటే పోయింది ఉ బట్టలు కొను కాలక్ కొత్తయి అన్నట్టు
ఉమ్ హు
ఆ తిన్నలే అంతంత అంతగానం దింటరు రేపు ఎండపూట బోయొచ్చినోళ్ళు ఏం దింటరే ఉమ్ మళ్ళ రేప్ దేవాలే నువ్ దింటా ఉండు నేన్ దెస్తా ఉంటా ఉమ్ ఊ ఇంకాబేటా
అ పె అఫడ
ఏమో చిన్నా ఊకేనాగ్ దెల్వద్ చిల్లర నన్ను అడగకు ఉమ్ నువ్ ఏం జెప్ తినవ్ నాకు నువ్ జెప్పు అ కింద బెట్టయ్య కింద బెట్టు ప్లేట్ అది గారుతుంది వయ్యా జల్లడలో బెట్టు తినమ్ గదా ఆ అట్లా బెట్టు ఉల్టా బెట్టు పండు ఇడ్స్కబోతది లేకుంటే ఉమ్ ఉమ్ ఉమ్
హ
ఇంకా
ఇంకా
చెప్పాలే మోసంబి ఎవరు దిన్నర్ రా జ్యూస్ జేదాంమంటే కున నేన్ రెండిట్వి ఉమ్ మోసంబి మోసంబి
ఉమ్ ఉమ్ ఎప్పుడు జేస్తవ్
ఇప్పుడు జేస్త ఈగో చేద్దాం అనుకో ఇగో ఒక దాని తోటి ఏం జేయాలని కున్న ఉమ్ దొంగ దొరికేరా దొంగ దొరికేరా అమ్మో నొగ్గోలు పాట పాడిస్తుర్రు దొంగ దొరికేరా హ హ దొంగ దొరికేరా హ హ హ హ హ హ హ హ
ఆ గేట్ కాడ ఉంది
దొంగ దొరికేరా దొంగ దొరికేరా హ హ హ హ హ హ హ హ హ ఏం జేయాలే ఇట్లా అరుస్తు నా ఏమో నా దగ్గరగా గనిపిస్తలే చిన్న ఇవన్నీ ఏమేమో ఉన్నాయి ఫోన్ ల హ సిక్స్టీ సిక్స్ సిక్స్ సిక్స్ సిక్స్